నిన్నటి ప్రెసెంట్ హలో హయ్ బాగున్నావా
ఆ బాగున్నాను బాగున్నావా ఏం లేదు ఊరికే ఉన్నా ఇప్పటి వరకు కరెంట్ లేదు ఏం లేదు
హు ఎందుకు ఏమైంది
ఫుళ్ళు వర్షం వస్తుంది వస్తుంది మా సైడ్
అవునా ఎండాకాలంలోనా
అవును ఫుల్ అంటే ఫుల్ వర్షం వచ్చింది ఇప్పుడు వరకు పవార్ లేదు ఏం లేదు చెట్లు పడిపోయినా గాలి ఫుల్ అవే వస్తుంది మళ్ళీ ఇప్పుడు వచ్చింది పవార్ గాని
అయ్యో అవునా అంత పెద్ద వార్షం అ చిన్న
అవును మీ మీకు రాలేదా
మాకు గిట్లా వచ్చేలాగా అయింది కాని ఇంకా రాలేదు ఇప్పుడు వస్తదేమో మేబీ గాని ఇట్లా గాడలు వస్తాన్నాయి బాగా
అవును ఇప్పుడు ఇంకా మళ్లీ వర్షం వస్తుందో ఇంకా చూడాలి
అవును కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ తీయను అన్నాడు కదా కరెంటు ఎలా తీస్తున్నాడు మరి
ఇప్పుడు కేసీఆర్ గాదు గదా
ఓకే రేవంత్ రెడ్డి అయినా కూడా కరెంట్ పోదు కదా తెలంగాణ ప పోదు అంట చె
అవును చెప్పిండు కాని ఇంకా ఇకా ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు బాగా ఇక ఏమైనా చెట్లు అవి ఇవి పడిపోతా ఇక ఏం చేస్తారు మరి కరెంట్ తీియాలి కదా
కానీ వర్షం వచ్చినప్పుడు అనే కాదు కాని నార్మల్ కూడా ఫస్ట్ అసలు పోకపోయేది అసలు కానీ ఇప్పుడు ప్రతి దానికి ఇట్లా సమ్మర్ లో బాగా కరెంట్ పోతుంది
అవును అంటే లాస్ట్ ఇయర్ అట్లా లేక్ ఇలే ని ఒక టూ త్రీ ఇయర్స్ వరకు లే గాని ఇప్పుడు బాగా మళ్ళీ ఫుల్లు ఊకి కరెట్ తీస్తుండు
అవును మళ్ళీ వర్షంస్తు చని మాకు ఇప్పుడు
ఉరుములు మెరుపులు వస్తున్నాయి అన్నిీ పిడుగులు పడుతునాయి
అవును మళ్ళీ ఏమవుతుందో ఏమో ఇక మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది కష్టం అయితది
అవును అదే ఇప్పుడే వస్తాయట కదా వర్షాలు మళీ ఇప్పుడు జూన్ రానిలేదు కాని మళ్ళ వచ్చినాక అప్పటికి మళ్ళీ తర్వాత రావంట ఈసారి వర్షాలు ఎక్కువ లేవంట కదా
ఇ ఏమంటే కానీ ఈ ఎండాకాలంలోనే బాగా వర్షాలు వస్తాన్నాయి ఎండలు కూడా బాగున్నాయి
అవును ఎండలు అవన్నీ అంటే ఎప్పుడు ఇట్లా ఎండలు లేకుడాయంట వంద సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడు అట్లా వచ్చినాయి ఎండలు
అవును ఇద ఏదో ఎళ్ళనో ఎళ్ళనో ప్రభావం అని ఎన్నో సంవత్సరాల నలభై ఐదు సంవత్సరాలకు ఎన్నో సంవత్సరాలకి ఇప్పుడు వచ్చిందటా మళ్ళీ
నాలుగది కాదు వంద సంవత్సరాల
నలభై ఐదు సంవత్సరాలు మ్మ్
ఏమి నేను ఇక్కడ చూసా మరి వంద సంవత్సరాలని
కానీ మాకు వర్షం వస్తే చాలా కష్టం అయితే మొత్తం ఇల్లు కురుస్తుది కూర్చోడానికి పడుకోడానికి కూడా ప్లేస్ ఉండదు చాలా అంటే చాలా కష్టం ఇట్లా మంచిగా ఇల్లు ఉంటే ఏం కాదు కాని ఇట్లా ఉంటే చాలా
అవునండి బాగా కష్టం అవుతుది మరి ఎట్లా మరి ఎట్లా ఎట్లంట మరి మీరు మరి
ఇట్లా ఏంటిదంటే కవర్లు కప్పినాం ఆ పైన రే కులా ఇల్లే కాని ఈ రోజు కో కురుస్తాయి కథ అవి అంత చింపేసినాయి అయితే బాగా ఇబ్బంది అవుతుంది అసలా మాకు
అంటే మాక్ కూడా కురుస్తాయి కాని మరీ అంతేమి గురవదు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అట్లా లైట్ గా కానీక అట్లా అయితే బాగా ప్రాబ్లమ్ అయితది మంచిగా చేయించుకోవాలి అన్నిీ
అవును అదే వర్షాకాలంలోనే ప్రాబ్లం ఇక సమ్మర్ వింటర్ లో ఏం కాదు కానీ ఈ వర్షాకాలంంలోనే ప్రాబ్లం బట్టలు ఎండవు ఇటు మళ్ళా ఉన్న బట్టలు తడుపుతాయి బెడ్ మీద వర్షమే మొత్తం గంజులు పెట్టుడు
చాలా కష్టం అవుతుంది మీకైతే
అవును చాలా అంటే చాలా కష్టమ అయితది
ఏంటయ్య అంత వర్షం అంటే బాగానే అనిపిస్తది వర్షాకాలం అంటే కానీ ఇట్లా వర్షం ఇట్లా మనకు ఏమంటారు ఇల్లు బాగా ఎకుడ కురవడం వల్ల ఇది అది ఇది ఉండడం వల్ల అసలు మంచిగా అనిపియదు
అవును ఇట్లా కురువని ఇల్లు మంచి ఇల్లు ఉంటే ఎంత వర్షం వచ్చినా ఏమి అనిపయదు
అవును కానీ ఇక ఏం చేస్తున్నాాం ఇక మనకు అట్లనే ఉంటాయి ఇక కొన్ని
ఉ అవును మళ్ళీ వర్షం వస్తుంది మాకు ఇప్పుడు బాగా
అవును మా కూడా స్టార్ట్ అయినట్టుంది
మల్లి పవర్ పోతుందో ఏమో తొందరగా అన్నాం దిని పడుకుంటే అయిపోతుంది
అంతే ఈ వర్షకాలం మంటనిీగా అంతే ఈగ తొందర
మళ్ళా వంట వేయడానికి కష్టం అవుతది కరెంట్ లే కపోతే ఇన్వర్టర్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అనుకోండి గానీ ఇక కరెంట్ లేకపోతే వంట చేయడం కష్టం తినడం కష్టం ఇలా ఉడకపోతా అవుతుంది ఒక్కొక్కసారి కరెంట్ లేకపోతే నిద్ర పట్టంది
అవును కానీ ఇప్పుడు ఇప్పుడు మనం అట్లా అంటున్నాం కానీ మరి పాతకాలంలో అయితే పాపం వాళ్ళకి ఇల్లు కూడా లేకుంండే గ గుడిసెలు అవి వేసుకునే వాళ్ళు మన పాతకాలం నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళ ముత్తమ్మలు అట్లా ఉండేవాళ్ళు మరి వాళ్ళు అసలు ఎట్లా వర్షాలతోటి అవి అసలు ఎట్లా ఉండే వాళ్ళో ఏమో మరి
అవును అప్పటి రోలర్లో మరి ఎట్లా ఉన్నారో ఏమో కాని ఇప్పుడైతే మనం ఇంత చిన్న వాటిక ఇట్లా అంటున్నాము
మనకి అంటే ఇప్పుడు కొంచెం మంచి ఇల్లులు ఉండి కూడా మొత్తం కూర్స్తున్నాయి మనకి ఇట్లా కంఫర్ట్ లేదు అదింటే వాళ్ళకట్టి గుడిసెలు పాపం అవి ఏమంటారు అవి చెట్లే అవి ఉంటాయి కదా ఆకులు రాలిపోయినానికి మనం తీసినే పత్తి అయినా అవి ఇవి ఆ తాటాకులు అవివి వే వచ్చి ఇట్లా గుడిసెలాగా వేసుకున్న పై కప్పు అట్లా వేసుకునే వాళ్ళు కానీ వాళ్ళకి ఎట్లా అస పం ప్రాబ్లం అయితది బాగా కానీ అవి మంచిిన ఉండేవాళ్ళు వాళ్ళు ఆ కురిసేదే కాని
ఇంకా పెంకుటిల్లులు ఉండేటి కదా పెంకుటిల్లు నుండి కూడా కారేటిగాని అవి బానే ఉండేది
అవును పెంకుటిల్లులు ఇట్లా మట్టి తోటి మొత్తం ఇట్లా ఆలుకుజల్లి ఇట్లా చేసేవాళ్ళు గోడల్లాగా
అట్లా కూడా అట్లా ఉంటే చల్ల ఉంటది అన్నట్ెండ్ క గడ్డటలు పైన ఇట్లా ఎండ కాలంలో చల్ల ఉండాలని
అయిన అప్పట్ల అన్నీ చెట్లు అవి ఇ ఉండేది కాబట్టి అంత కాలుష్యం అవన్నీ చేయకపోతుండే వాళ్ళు అందుకే అప్పుడు అంత ఎండలైనా ఏమైనా అంత లేకుండే కావుచూ
అవును ఇప్పుడు ఇగ మొత్తం ఇట్లా అయి బాగా ఎండలు గొడుతున్నాయి కానీ అప్పట్లా చెట్లు ఇప్పుడ అయితే చెట్లు చెట్లేలే కనపడడం లేదు రోడ్ల మీద ఏ చెట్టు కింద అన్న నిచుందాంమన్నా కూడా అ
అవును అందుకే మనం ఇప్పుడు అన్ని చెట్లు కొట్టేసి ఫ్యాక్టరీల ని షాపులు ఇల్లులు ఇగ ఉన్న ప్లేస్ లో మొత్తం అవే కట్టుకుంటున్నా మనం అందుకే బాగా కాలుష్యం అయ్యి ఎండలు పెరుగుతున్నాయి
కొట్టేసి మరి ఇవన్నీ మన గ్రామం మలగా వస్తున్నాయి అవి అడవులు నరికేయడం వల్ల మొత్తం
ఉ అదే అందుకే మనకి జంతువుల పక్షులు ఇల్లు ఏమింటి అన్ని ఇట్లు మన ఇల్లులకి వస్తున్నాయి ఇప్పుడు
అవును వాటికి అక్కడ ప్లేస్ లేక మన ఇల్లుల మీద కచ్చి తింటున్నాయి
వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ మనం వాటి ఏమంటారు వాటి ఇల్లులను చెట్లను కొట్టేస్తే వాళ్ళను మన ద ఇలా కాస్తన్నయ్
తే అవి నాశనం చేస్తున్నాయి. వాళ్ళకు లేవు కాబట్టి
హ్మ్ కానీ ఎంతైనా అప్పుడు ఉన్నట్టు ఏం లేవు. ఇప్పుడు ఇప్పుడో ఇప్పుడో పల్లెటూర్లలోకి పోయిన ఇక్కడికి విలేజెస్ ఇక్కడకి పోయినా కూడా వాళ్ళు కూడా మొత్తం చెట్లు కొట్టేసి పెద్ద పెద్ద ఇల్లులు, బిల్డింగ్లు, రోడ్లు, అన్ని అవి వేపించుకుంటుర్రు వాళ్ళు కూడా
అవును పల్లెటూరు వాళ్ళు కూడా మొత్తం ఇక డెవలప్ అయితున్నారు అందరు ఇల్లులు కట్టడం. పొలాలు కూడా ఇప్పుడు చేన్లు పొలాలు అన్ని తక్కువ అయిపోయినాయి బాగా
అవును కొం రోడ్లు అయితే ఇట్లా మ్యూజియం లో వెళ్లరో ఓసారి ఇవి ఎట్లా పెడతారో ఆ రోడ్ల అజ్ ఏమంటారు. పార్క్ ఇట్లా అలా జంతువులను అట్లా పెడతరు కావచ్చు. వ్యవ్ వ్యవసాయం చేసే వాళ్ళు ఇట్లా వరి అని పండించే వాళ్ళు అన్ని పెడతరు కావ శివ మ్యూజియం లా
అవును అట్లనేయితది ఇగ రాను రాను
అదే అట్లనే అయ్యేలాగా ఉంది. ఇగ ఇప్పుడు తినడానికి కూడా తిండి ఈ ఏమంటారు. ఇప్పుడు పండి ఎవరు రైతుల్లో లాగా పండించడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. అసలు వరి అసలు ఎట్లా చేయాలి. ఎట్ల పండించాలో కూడా తెలువదు ఎవర్ ఇ
అవును అసలు తర్వాత తరాలకి ఎవరు చెప్తారో ఏమో మరి ఇగ
అదే అట్లా అప్పుడు అట్లా చెప్పడాన్ ఏం మ్యూజియంలు అవి ఇవి వేఆజ్ అంతే కావచ్చు ఇక ఇట్లా పెట్టి ఇట్లా వరీ అనేది. ఇట్లా వండిచ్చే వాళ్ళు ఇవి ఇట్లా ఉండేవి.
అవును లేదంటే లెసన్లాల్ల వేట్ పెట్టడం కానీ అట్లా పెట్టినా కూడా కొంచెం తెలుస్తది. స్కూల్ పిల్లలకి లెసెన్స్ వల్ల
తెలుస్తదిలే కాని అప్పుడు తినడానికి ఏం ఆహారం కూడా ఏమి ఉండేది. కదా అట్లా ఏదో మనం చిన్నప్పుడు చదువుకున్న లెసన్స్ లా లెసన్ లో చదువుకున్నట్టు ఇట్లా ఆ ఇట్లా పైకి పోయినప్పుడు చంద్రుడి పైకి అటు ఇటు పోయినప్పుడు ఇట్లా టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కదా అట్లా వేసుకునే ఆహారం కోసం అన్నం మిన్నం తినకొండా టాబ్లెట్స్ వేసుకునే పరిస్థితి వస్తుది. కావ
అవునే ఇగ ట్యాబలేట్తోని ట్యాబ్లెట్లతోనే బతుకుడాయితది.
అలాగే ఉంది. ఇప్పుడు ఇగా
ఏమైతదో ఏమో వీళ్ళ పరిస్థితి.
ఉమ్మ్ కానీ మనం కూడా యూత్ అంది. నేర్చుకోవాలి ప్రతి బర్త్డే కయినా దేనికనా ఇట్లా చెట్లు పెంచమని చెప్పాలే. అందరికి చెట్లు పెంచి ఇట్లా మంచిగా చేస్తే మనం ఇంకా రాబోయే తరాలు కొంచెం మన్ చవ్ పోవచ్చు.
మాకు మళ్ళీ కరెంటు పోయింది.
అయ్యో అవునా ఏ వర్ష కాలం వచ్చిందంటే అంతే ఇగ కరెంట్ పోవడం వర్షం రావడం
ఏదోకటయితది
ఆ బాగా వస్తుందా మీకు వర్షం
తిన్నరా మారి మీరు
లేదండి తినాలి ఇంకా
ఏం చేసారు మరిగాన్న
మేమా ఏమంటారు కీమా చేసినాం అండి మటన్ కీమా
అవునా
మ్మ్
నేను కూడా మటనే పె మటనే తెచ్చుకున్నం
అవునా మీకు ఇష్టమా
ఆ ఇష్టమే మటన్ తెచ్చుకుంటాం ఇగ సండే సండే
అవును అందరు తింటారా మరి మీ ఇంట్లో
ఆ అందరు తింటారు
అంటే కొంతమంది ఇట్లా మటన్ అనేసరికి మటన్ ఎక్కువ ఇష్టం చూపించరు ఎవరో కొంతమంది ఎప్పుడ చికెన్ ఎగ్స్ ఇవే తింటరు గానీ చాలా మంది అసలు మటన్ అంటేనే ఇష్టం ఉండదు అన్నట్టు అంటారు ఇగ
అవును సరే అండి మరి మాకు కరెంట్ పోయింది ఇక కొంచెం పనుంది
ఉమ్ సరే బాయ్
మ్మ్ బాయ్